హలో అండి హాయ్
హాయ్ బాన్నారా
బావున్నా అండి మీరు బావున్నారా
ఆ బావున్నాం
ఏం జెస్తున్నారు
ఏమ్ లేదు పాపను పడుకోబెడుతున్నా
అవునా ఓకే అయితే మీరు మ్యారిడా
ఆ మ్యారిడ్
ఆహా ఒకే
మీరు ఏం జెస్తున్నారు
ఉమ్ నేనే ఏమి లేండి ఇప్పుడు ఇట్లా తిందాం అనుకున్నాం అప్పుడు ఇగ మీరు మీ కాల్ వొచ్చింది ఆ ఏం పర్లేదండి మాట్లాడండి
ఆహా మ్యారీడా మీరు ఆహా ఇంకా తిండ్లేదండి పిల్లలు ఉన్నారా
లేదు లేదు నాది జస్ట్ అంటే వన్ ఇయర్ గూడా కాళా ఇంకా మ్యారేజ్ అయ్
ఆహా
ఆ నీకు ఎన్ని ఇయర్స్ అండి
ఫైవ్ ఇయర్సైంది
ఆ ఓకే
అవునా
అవునా మరి వంట అయిందా
ఆ అయింది మార్నింగ్ దె కర్రీ ఉంది రైస్ పెట్టేషిన
ఆహ ఏం కర్రీ జెశారు మరి మార్నింగ్
మార్నింగ్ ఆలూ కర్రీ
ఆహ ఓకే
మ్ మీది
మాది యాక్చువల్ గా నేను మాఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చినాను అనమాట
ఆహ
ఉహ్ సో తన ఎలా ఇం ఇమ్ మ స్పెషల్ తెల్వ
ఆహ ఇక ఏం ఏం చేస్తుంటారు ఖాళీగానే ఉంటారా
లేదండి నేను స్టూడెంట్ ని
అవునా ఏం చదువుతున్నారు
నేను పీజి
ఆహ డిగ్రీ అయిపోయిందా
ఆ డిగ్రీ అయిపోయింది పిజి చేస్తున్నా
ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా
ఫస్ట్ ఇయర్ అండి
ఆహ డిగ్రీలా ఏ గ్రూప్
డిగ్రీలో ఫుడ్ సైన్స్
ఆహ బాగుంటాయి దానికి
మీరు ఎక్కడవరకు చదువుకున్నారు
నేను డిగ్రీ చదువుకున్న ఇప్పుడు బిఈడి చేస్తున్న లైబ్రెరీ సైన్స్ ఇలా ఈ ఇయర్ లైబ్రెరీ సైన్స్ నెక్స్ట్ ఇయర్ బిడి
ఆహ ఓకే
ఉమ్
లైబ్రెరీ సైన్స్ అంటే ఇప్పుడు మీరు ఏంటిది చేసేది అంటే డిగ్రీ ఎనా
ఆ డిగ్రీతోనే ఉంటుంది ఇంటర్ తోనే ఉంటుది ఫస్ట్ డిగీ ఇంటర్ తోనె చేయాలి వన్ ఇయర్ తర్వాత డిగ్రీతోనె ఇంకో ఇయర్
ఇసియా ఫై ఇయర్స్ కోర్సా
ఆ లేదు సప్రేట్గా ఇది లైబ్రెరీ సైన్స్ కోర్స్ అని ఉంటది సప్రేట్ గా
ఆహా అంటే నేను జన్రల్ గా విన్నడాానికి ఏంటిదంటే ఫైవ్ ఇయర్స్ ఒక ఉండ ట అన్నమాట అంటే ఇంటడికి రెండు కలిపి ఉంటంది అన్నమాట అందులో నేను సో అలా అనుకుంటున్నాను
ఆ అట్ల గాదు ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇట్లా కూడా చేసుకోవచ్చు వన్ వన్ ఇయర్
ఆహా ఓకె ఓకే లైబ్రరీ సైన్స్ అంటే జెన్రల్ గా ఈ సబ్జెక్ట్ దేనికి సంబంధించిందండి
మన లైబ్రెరీస్ ఉంటాయి కదా బుక్స్ బుక్స్ కోడ్స్ బుక్స్ నేమ్స్ అట్ల రాసుకోవడము ఎట్ల రాసుకుంటారు బుక్స్ ఇచ్చి మది కంప్యూటర్ సిస్టమ్ గురించి ఉంటుంది సిస్టమ్ ఇప్పుడు మొత్తం సిస్టమ్ తోనే నడుస్తుంది గదా సిస్టమ్ గురించి ఉంటది మొత్తం టైపింగ్ ఉంటంది ఇంగ అంతె అదే ఇక లైబ్రరీస్ కి సంబంధించింది
అవునా
ఉమ్ ఫైవ్ ఐట్ గానీ లేకతే గవర్మెంట్ లైబ్రెరీస్ లా జాబ్స్ పడ్డ
ఆహా ఓకే అప్పుడు మీకూ అంటే దీన్ని కూడా ఎగ్జామ్ ఉంటుంది ఎంట్రన్స్
ఆ ఉంటది
ఆహ ఓకే
ఆ ఎంట్రన్స్ ఉంటది లేకపోతే నార్మల్గా ఆ ఓకే బాగనే ఉంది ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది సెకెండ్ సెమిస్టర్ ఉంది నెక్స్ట్ మంత్
మీరి సిమ్ అయిపోయిందా పీజీ
ఆ అన్నది మొన్నలో రీసెంట్లీ లెవెంత్ కి అయిపోయింది ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈ మార్చ్ ఎలివిత అయిపోయింది అయితే వచ్చాను ఇంటికి
ఆహాహా
ఇప్పుడు హాలిడేస్ లో ఉన్నా అన్నమాట
ఆ రెగ్యులరా డిస్టెన్సా ఎళ్తారా మరి కాలేజ్కి
ఆ వెళ్తామండి
ఉహు
ఆ ఇక్కడ కాదు నా యాక్చువల్ గా హైదరాబాద్ లో అంటే ఫస్ట్ చెప్పుకున్నాను. అన్నమాట పెళ్ళికి ముందే ఏంటంటే, చదువుకుంటా, జాబ్ చేస్తానంటే, అలా ఒకె అయితేనే చేసు కుంటాన్నాను సో ఇగ వాళ్ళు కూడా అగ్రి అయ్యారు. ఇగ నేను కూడా చేసుకుంటా అని ఫిక్స్ అయ్యాను ఎందుక్ అంటే ఇప్పుడు మన గర్ల్స్ కి అయితే చాలా అంటే రె మీ ఇంపార్టెట్ సెల్ఫ్ ఇండిపెండ్ అయి ఉండాలి. ఆ ఇగ పెళ్లి చేసుకుని ఒకే చోటా ఉండలేం. ఉండిపోలేం కదా అంట చదు ఇవి కూడా మొత్తం ఇంట్లో నుండి ఏసుకోవాలంటే, మనకంటూ ఒక వ్యాల్యూ ఉండదు. మనకంటూ ఒక అంటి ఉండదు.
అవును
సో ఇప్పట్లో బాగా కష్టపడాలనేసి నేను ఇగ చదువుకున్నా చదువ్ వేస్ట్ కావద్దు. ఫ్యూచర్ నాకు యూజ్ అవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మీరు చూసుకోండి. మన డైలివారీ ఖర్చులు ఎంత పెరి పే ఒకరి సంపాదన అయితే అస్సలు సరిపోతలేదు. ఇద్దరు సంపాదిస్ స్తేనే అదిఫిష్ ఇలా మనకి హెల్త్ పరంగా ఏమనా ఎలాంటి ఎమర్జెన్సీ వస్తే పనికి వస్తుందో చెప్పాలేం.
అవును
సో ఇగ నేను అలా ఆలోంచి ఇక తీసుకున్నా డెసిజన్ చదువుకోవాలి ఎట్లైనా సరే జాబ్ చేయాలి. స్టడీ వేస్ట్ కావద్దు అని
ఆహా మరేంటి నెక్స్ట్ లెక్చరర్గా ఎస్
ఆ లెచ్ రర్ని కాదు కానీ నాకు కంపెనీస్ లో జాబ్ చేయాలని నా కోరిక బాగా అన్నమాట. ఉమ్ కంపెనీస్ లో ఇలా పెద్ద పెద్ద దాంట్లో ఏమనా, ఫ్యాక్టరీస్ అట్ల ఏమ్నా వస్తే, అందులో చేసుకుందామని చూసుకుంటున్నా. లేకపోతే ఇలా మన ఇంటర్న్షిప్స్ ఇలా వస్తాయి కదా మనకు
అవునవును
నే వెళ్ళిపోదాం అనుకుంటున్
ఆహా
ఉమ్ సో అనుకుంటున్నా బట్ ఇగ నా ఫేట్ ఎ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తదో చెప్పలేం. ట్రై అయితే చేస్తున్నా
ఆహా ఇంక
ఇంకా ఏంటిదంటే మరి మీరేమనుకుంటున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారు.
నెక్స్ట్ ఏం లేద్ డిగ్రీ కంప్లీట్ చెయ్యాలి ఫస్ట్
ఆహా ఓకే అంటే మీరు కూడా టీచింగ్ ఫీల్డ్ వెళ్లాలి అనుకుంటున్నారా. అవును ఇప్పుడు బిఈడీ కనా పిజీ కనా కూడా బాగా అడుగుతున్నారు టీచింగ్ కెళ్ళాలంటే ఈ రెండు సర్టిఫికెట్స్ అడుగుతున్నారు వాళ్లు
ఆ బయట ప్రైవేట్ గ అయినా కంపల్సరీ
అవును కంపల్సరీ వాళ్ళకి మాండేటరీగా అది నేను అది రీసెంట్లీ డిగ్రీ కంప్లీట్ అయ్యాక నాక్ కు ఒక సిక్స్ మంత్స్ ఏమో గ్యాప్ వచ్చింది. అనమాట అయితే నేను ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళం ఖాళీగా ఉండం కదా చోట సో నేను టైం ఎంత పే చేసుకోవాలి మన చదిపించు ఉందో ఏమన్నా ఉందాఅనేసి స్కూల్ కు ట్రై చేసాను అనమాట అందులో అంటే మా ఆ ఇట్లా అంటే మా రిలేటివ్స్ ఒగ అక్క ఉన్నమాట
అహా
ఆ అక్క అంటే నాకు వదిన అయితది. వరుసకి ఆ అక్క స్కూల్ వేస్తుంది అన్నట్టు తనకు అడిగిన ఆడితే వాళ్ళ సార్ కడిగి చెప్పిందంటా చెప్తే ఆ సార్ అన్నాడు గాద. ఎంత బాగా చెప్పడం వచ్చిన సరే సర్టిఫికెట్ ఉండాలమ్మా. బీ. ఏ. బిడీ అయినా, పి. జి సర్టిఫికేట్ అయినా ఉంటే ఎప్పు జాయిన్ చేసుకుంటా. అన్నాడంట.
అవునా
ఇగా ఆ ఇష్యూ అనుకునే ఇగ నేను ఆగిపోయాను.
ఎంత టాలెంట్ ఉన్నా గూడా. ఆ సర్టిఫికెట్ లేంది. తీసుకోరు ఏం రాకపోయినా ఏం రాకపోయినా. ఆ సర్ట్ ఫికెన్ ఉంటే తీసుకుంటారు.
అవును అంటే ఫస్ట్ అయితే ఓకే సర్టిఫికేట్ అయితే మ్యడేట్రి కాదంటలేను. కానీ టాలెంట్ గూడా చూడాల గదంటే చెప్ గలుతున్నారా లేదా అనేసి. అలా చూస్తే ఆ డేమో తీసుకున్నాక. ఇప్పుడ్ ఓకే అంటే. స సర్టిఫికేట్ వచ్చేంత వరకు టూ ఇయర్స్ మనం ఇది ప్రాక్టీస్ అయిపోతది. అప్పుడు ఇంగా ఫ్లూయన్సీ అయిపోద్ ది కదా కోర్స్ లో అవును అయితది. ప్లస్ మనకున్న ఫియర్ కూడా పోత్
అవును ఇప్పుడు అదే టీచింగ్ చేద్దామని ఏళ్తే నాకు కంపల్సరీ బీ, ఈ. డి టీ. టి. సీ అంటున్నారు. అయ్యో అని ఇది అప్లై చేసోచ్చిన.
చెపోద్దు కానీ. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఎల్లిగాని చూస్తే. వాళ్ళకంటే మనం దా మన మరీ అంత దారుణమయితే కాదనిపిస్తద్ తెల్సా చాలా మంది టీచింగ్ వస్తేలేదు. జస్ట్ వాళ్ళు ఏదో చెప్ కుంటు పోతున్నారు. కథం మా పిల్లలు కూడా అర్థమయితలేదు. వీళ్ళు కూడా అర్థమయితేలేదు, ఏమో వస్తునారంటే వస్తున్నారు. జీతలు తీసుకుంటానే పోతున్నారు. కానీ పిల్లలకి ఎంత వరకు అర్థమయితుంది. ఇంకా అద్వానంగా ఉంది. కానీ బెస్ట్ అంటే ఇదండి. మనది ఏదంటే గురుకుల ప్లస్ ఇది మన కే. సీ. ఆర్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి కదా. మీరు వినుంటారు టీ. ఎస్. ఆర్ట్ చేసి అని ఆ స్కూల్లో అందరూ టీచింగ్ బాగా చెప్తున్నారసలు అయితే కానీ. అందులో సీట్ రావాలంటే బాగా కష్టపడాలి. కానీ అందులో వస్తే మాత్రం లైఫ్ సెట్
ఫుడ్ గూడా ఫుల్ మంచిగా పెడతారు. ఇంట్ల గూడా ది
మా ఆ మా హస్ట్ సిస్టర్స్ ఉండే. అక్కడ హైదరాబాద్లో ఫోర్ ఇయర్స్ ఇబ్రహీంపట్నం అనే ఒక ఏరియాలో. కానీ ఏమైనా ఉండేనా ఆ స్కూల్ అయితే, హాస్టల్ అయితే మొత్తం వేరే లెవెల్. ఏంత ప్రైవేట్ హాస్టల్ గూడా అంత మన ప్రైవేసీ ఉన్ అక్కడ అండ ఉండదు. అంటే నీట్నెస్ అనే హైజిన్ ఫుడ్ అయినా, వాళ్లకి మళ్ళీ ఎర్లీ మార్ లింగా ఏంటిదాంటే మిల్క్ ప్లస్ కొన్ని స్నాక్స్ అంటా. మళ్ళీ టిఫిన్స్. మధ్యాహ్నం ఫుడ్ బాగుంటది, ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్, ఆ ఏమోక స్నా స్నాక్స్ మళ్ళీ నైట్ అయితే. వీక్లీ త్రీ ఫోర్ ఆ టూ టైమ్స్ చికెన్ అంటా మళ్ వీకెండో మటన్ మటను మళ్ళీ బిర్యానీ అవి ఇవి అన్నీ రకరకాలుగా వండేదంటా. వాళ్ళకి నేను షాక్ అయిన చూసి
అవును
వాళ్ళకి ఈవినింగ్ ఒక రోజు ఏంటంటే స్నాక్స్, ఒక రోజు ఫ్రూట్ బౌల్, అవి ఇవి అన్నీ. ఒక నిమ్షాం ఆ ఫ్రూట్ అదే కదా నేను షాక్ అయ్యాను. నేను యాక్చువల్గా నేను కూడా వెళ్దాం అనుకున్నా. అక్కడిగీ కాకపోతే నాకోచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ వరకు ఎక్సై, యోగ ఇట్లా చేసేదంటా. మనకేమో నిద్ర బద్దకం మనకేమో నిద్ర లేని పోదు. నాక్ తెల్వదు బస్కె కాపోతే ఫుడ్ కైనా పోవాలి. ద అంటే ఫుడ్ అండ్ స్విటి కోసం అయితే. పక్క ఎళ్ళాలంటే ఎళ్ళ చ్చు. కానీ మనం నిదరా సాక్రిఫైస్ చెయ్యలేం గా తీన్ నా వల్ల కాదనాగిపోయ. ఆహా హా ఆ పాపం నిజం చెప్తున్నా ఆ అక్కడ కెళ్తే గాదా యూనిఫామ్ మొత్తం. వాళ్లేస్ స్తరన్నమాట. జస్ట్ మనం లే ఇంట్లో ఏసుకున్న బట్టల. ఆ అన్ని ఇస్తారండి. జస్ట్ మనం ఎంతీస్కెళ్ళాలంటే. మనం డైలీ ఏసుకునే బట్టలోక్కట్ తీసుకెళ్తే చాలు. బ్యాగ్స్, బుక్స్. అవ్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ జేస్తరు నువ్ నీ దగ్గర్నుంచి ఒక్క రూపాయ్ గూడ తీసుకోరు. ఎంత బాగుండయంటే ఆ చెప్తున్నా ప్రతి ఒక్కట్ డైలీ యూస్ కి మీకేం గావాలి దువ్వెనా, నూనెలు అవి ఇవి పౌడర్ షాంపొస్ టే గర్ల్కైతే సానిటరీ ప్యాడ్స్ వాళ్ళకేమన్న అవసరముంటే మల్లేమైనా ఫెస్ స్టివల్స్ ఫెస్టివల్స్ గూడా వాళ్ళే కొత్త కొత్త డ్రెస్సెస్ అన్నేసేదంటా మా చెల్లె చెప్పింది నాకు, ఆ మా చెల్లెల్లోల్గుడ వచ్చాయట్లాగా పండక్కి నేను అవన్నీ జూసి షాక్ అయ్యాను ఎంత బాగుండేనో అదసలు ఆ
ఇంకా
ఇంక ఏముందండి ఇగ నేను గూడ అదే జూస్తున్నా నెక్స్ట్ కొ ఛాన్స్ ఉంటే రాసుకుందాం గవర్నమెంట్ కొస్తే ట్రై చేద్దాం అనుకుంటున్నాను
ఆ డిగ్రీతోనా
ఆ అంటే ఇప్పుడు ఇదయిపోయాక ఒకవేళ ఛాన్స్ ఉంటె ఆ స్కూల్ కి టీచింగా? వెళ్ళడానికి ఉంటే రాస్దం అనుకుంటున్న ఎందుకంటే అంత మంచి ఎన్విరాన్ క్కడ మనకి ఎక్కడ పెట్టినా కూడ మనకి రాదు కదా
అవును
ఉమ్
బీ ఈ డి అయితే చేసుకోవాలి కంపల్సరీ
అవునండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీ టైమ్ ఇచ్చినందుకు నాకు ఉమ్